హలో
హలో
నమస్కారమండి
స్కారం
ఎలా ఉన్నారు
బాగున్నామండి మీరు బాన్నారా
బాన్నామండి కాఫీ తాగారా
ఇంకా లేదండి
ఓకే మనం ఈరోజు పండగలు గురించి మాట్లాడుకుందామండి
ఓకే
మామూలుగా మీరు ఏ పండుగలు బాగా సెలబ్రేట్ చేసుకుంటారంండి
మేము సంక్రాంతి ఉగాది శివరాత్రి వినాయక
ఓ అవన్నీ జరుపుకుంటారా అండి మీరు
అవును
ఏది బాగా జరుపుకుంటారండి సంక్రాంతి అయితే అందరూ చాలా బాగా జరుపుకుంటారు కదండి మూడు రోజుల పండగ
ఆ పిండి వంటలన్నీ జేస్తాము బాగా జరుపుకుంటాం
ఓకే ఏమేమి పిండి వంటలు చేసుకుంటారండి మీరు సంక్రాంతికి
మేము చలివిడి చెక్కలాలు సద్దరొట్టె కజ్జికాయలు ఆ గారెలు అన్ని జేస్సాం
అన్ని వంటకాలు జేస్తారా అండి మీరు సంక్రాంతికి
అవును
ఓకే ఫస్ట్ రోజు భోగి గదండి భోగి రోజు ఏమైనా చేస్తారా
ఆ రోజు మామూలుగా
చెప్పండి భోగి మంటలన్నీ వేసుకొని ఇంట్లో ఇంట్లో పాత సామాన్లు తీసుకెల్ లి బోగి మంటల్లో వేసి బోగిచిట్టు పాటలు పాడుతూ డ్యాన్సులు చేస్తూ ఆ రోజూ తలకి ఆయిల్ పెట్టుకొని తల స్నానం చేసి మీ ఇలా అంతా రెడీ అవుతారు కదండి భోగి మంటలు మీరు కూడా వేస్తారా అండి
భోగి పండ్లు గూడా బోస్సాం
ఓ భోగిపల్లు బోస్తారా అండి మీ సైడ్ ఎందుకండి బోగి పళ్ళు పోస్తారు మీకేమైనా ఐడియా ఉందా
ఐడియా లేదు
ఓకే అంటే భోగిపళ్ళు అంటే ఏమేమి పోస్తారండి మీరు మీ సైడ్ భోగిపళ్ళు ఏమేమి కలుపుతారు భోగిపళ్లకి ఎలా పోస్తారు
రేగిపళ్ళు చెరుకుగడలు పువ్వలు
ఓకే
ఆ క ఐమ్స్
అవన్నీ కలిపి పిల్లలకి పోస్తారు. తలపైన పిల్లలకి కొత్త బట్టలు వేసి పిల్లలకి భోగిప భోగిపళ్లన్ని పోసి హరతిస్తారాండి మీరు పిల్లలకి పొగిపళ్ళు పోసిన తర్వాత ఓకే మరి సంక్రాంతి రోజు ఏం చేస్తారండి.
సంక్రాంతి రోజు చికెను మటను
సంక్రాంతి రోజు చేస్సారా అండి. మీ సైడ్ మేము సంక్రాంతి రోజు రంగురంగులు ముగ్గులు పెడతాము. ఇంటి ముందర ముగ్గుల మీద బొమ్మప్పలు పె ట్టి
ముగ్గులు పె ముగ్గులు పెడతాము. ఆ రోజు చేస్సాం మేము ఉహ్
అవునా మీరు భోగి రోజు చేయరా అండి మామూలుగా అయితే భోగి రోజు రథసప్తమి అని చెప్పేసి, ఇంటి ముందు ఒక రథం ముగ్గు వేసి, ఆ ఆ రోజు భో ఆ భోగి రోజు అంటే ముక్కలు తెచ్చుకొని తింటారు. కదా మామూలుగా నాటుకోడి అనేస్ ఇ
ఆ ఆ రోజు తెచ్చికొం‌. ఆ రోజు ఆ రోజు తినం
ఓ మీ సైడ్ సంక్రాంతి రోజే తెచ్చుకుంటారా అండి.
అవు ఆ రోజ అన్ని పిండి వంటలు చే సింటాం కదా ఆ పిండి వంటలు లాగించేస్సాం.
ఓ సూపర్ అండి. ఇంకా సంక్రాంతి రోజు మీవు అంటే సంక్రాంతి రోజు ఏమన్నా ఇంకా స్పెషల్ గా చేస్తారా అండి. ఏమైనా దానం చేయడం లేకపోతే
ఆ దాసప్ప వస్తాడు. ఉ
దాసప్పలంటే వాళ్ళు అది గంగిరెద్దున్ పట్
గంగిరెద్ గంగిరెద్దును పట్టుకొని కాదు. ఆ వీళ్ళు ప్చ్ అదేమో వాళ్ళని
హరిదాస్
ఆ హర్ దాసలు
ఓకే హరిదాసులు ఓ వాళ్ళకి మీరు దానం ఇస్
దానమిస్తాం.
ఏమిస్తారండి దానంగా
దానంగా ఏదన్నాగాని ఇంట్లో ఉండే దాన్యం ఇస్సాము. బియ్యము బేడ్లు దక్షిణ ఇట్లా ఇట్లా అన్ని ఇస్తా
ఓకే సరే అండి మరి ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకుంటారండి. ఉగాది రోజు ఇల్లంతా శుభ్రం చేసుకొని ఉదయాన్నే లేచి ఆ ఉగాది పచ్చడి చేసి
ఆ పూజకు ఏర్పాటు చేసుకొని ఉగాది పచ్చడి చేసి
ఓకే ఉగాది పచ్చడి ఎలా చేస్తారండి మీరు
చ్చాడ ఆవును వే వేప పూత ఆ వేప పూత బెల్లము ఆ మామిడికాయి ఆ ఉప్పు కారము
ఓకే అంటే ఐదు రకాలు
అవు ఓ
ఐదు రకాలు వేస్త ఓకే ఐదు రకాల రుచలతో చేస్తారనమాట ఓకే సో ఉగాది పచ్చడి అలా స అలా చేస్తారనమాట ఇంకా ఉగాది రోజు ఏమైనా స్పెషల్గా చేస్తారా అండి చిన్నపిల్లలకి ఉయ్యాాల లోపడం ఉయ్యాళ కట్టడం అంటే చిన్న అప్పుడు అది అప్పుడు ఒక అలవాటుగా ఉండింది కదండి ఎక్కువగా
అప్పుడు పెద్దళ్లుు పెద్దళ్లుు కూడా ఊగుతుండ్రి ఊయ్యాళు
ఓకే
హూ
ఇంకా ఇంకా ఏం సెలబ్రేట్ చేసుకుంటారండి మీ ఊర్లో మొహరం ఏమనా సెలబ్రేట్ చేస్తారా అండి
చేస్తారు
అంటే అది నార్మల్గా ముస్లిమ్స్ సెలబ్రేట్ చేసుకుంటారు అనేసి అంటారు కదండి
లేదు లేదు హిందువులు మేము ఇక్కడ వచ్చేసి మేము కూడా చేసుకుం కుంటాం
అందరూ సెల అందరూ కలిసి సెలబ్రేట్ చే
అవును ఆవు అవునవును
ఓకే ఆ రోజు దేవుని ఊరేగింకుంటుంది కదండి ఊరంతా మొహరం రోజు
ఆ
ఓకే ఇంకా ఏం చేస్తారండి ఇంకా స్పెషల్గా ఏమనా చేస్తారా
స్పెషల్ గా అంటే స్పెషల్ గా అం టే చెక్కర బళ్ళు కడ్ తరూ ఆ ఆ గుండం లేట్ కే
అంటే గుండెం అంటే ఏంటండి
ఆ అది మొహరం దగ్గర గుండం తీస్తారు
మంట పెడతారు కదండి దాన్ని
అవును
ఓకే కట్టెలన్నీ వేసి మంట పెడితే దాన్ని కొన్నామంట కేని చటు దాని చుట్టూ బండలు కట్టి తిరుగుతారా అండి
అవునవును
ఓకే
మొక్కవాళ్ళు ఉండేవాళ్ళు మొక్కవాళ్ళు ఉండేవాళ్ళు చక్కర వెయిటి తూకుమిస్తారు పిల్లలు ఎవరన్నా మొక్క వాళ్ళుంటే
అంటే ఎలాగండి అంటే పిల్లల వెయిటిని అ వేట్ గట్గా ఇస్తారండి పిల్లల వెయిట్ ఎతు ఉంటే అంత అలాగా తులాభారం కదా అండి అంటే తులాభారం లాగా అంటే ఇది దేవునికి సమర్పిస్తారు రా అండి చక్కెరావన్నీ ఓ ఓకే అండి ఇది ప్రత్యేకంగా తెలిసిందండి ఇంకా ఇంకా ఏమన్నా చేసుకుంటారా మీ ఊర్లో స్పెషల్ ల్ అంటే లోకల్ గా చేసుకుంటారు కదండి అంటే ఏమన్నా పండగలు అలాగ ఏమన్నా మీ సైడ్ ఏమన్నా జరుపుకుంటారా అంటే ప్రత్యేకంగా మీ ఊర్లో మాత్ర
మ మహరమ్ మహరమ్ రోజ రజు పులిపొర్లు పులిపొర్లు ఇట్లాంటివి ఉంటే కొబ్బరి ఆ బెల్లము గుండం లేక వేస్తారు మిరియాలు సూరు బెల్లం అని దేవునికి చల్లుతారు
ఓకే
అ
అంటే అలా మొక్కుకుంటే అవన్నీ పోతాయానండి
ఆ నమ్మకము పోతాయని
ఇది కొత్త విషయం అండి నాకు ఇంతవరకు తెలియదు అసలు
ఆ చిన్న చిన్నగా మెరియాల మూట మూటలు కట్టి ఆ చిన్న క్లాత్ తీసుకొని మరియాలు మనకి ఏంత శక్తి ఉంటే అంత మిరియాలు చిన్న చిన్న మూటలాగా కట్టి వేసేది
అది సాంప్రదాయమా అండి
సాంప్రదాయం కాదు మొక్కవాళ్ళు ఉండేవాళ్ళు
అంటే అదొక నమ్మకం అంటే నెరవేరుతుంది అన్నట్టు టూకన్న మకమ్మా
ఆ పిల్లిపర్లు ఉండే అవునవు అవునవును పుల్లిపర్లుంటే పోతాయినే నమ్మకం
ఓకే అండి
రావనవమి జరుపుకుంటాము
మా ఊర్లో అయితే రామ్నవమి చాలా బాగా జరుపుకుంటామండి మేమైతే సీతారాముల వారికి కళ్యాణం జరిపించి ఊరు ఊరంతా రాముల వారిని సీతమ్మ వారిని పల్లకి మీద కూర్చోబెట్టి ఊరేగిస్తాము తర్వాత మా ఊర్లో అందరికి కలిపి అందరికిక్కడ భోజనాలు పెడతారు గుడి దగ్గర అంటే చాలా బాగా ఉంటుందండి మాకైతే చాలా బాగా సెలబ్రేట్
మా మా సై మా సైడు కూడా మా సైడు కూడా అట్లనే జరుపుతారు ఆ ఔ రా రామనవమి రోజు ఆ ఆ భోజనాలు పెడతారు ఆ రోజు అంతాను ఆ నైట్ అం త మెరవణి ఉంటుంది పానకం పోస్తారు
ఆ మా సైడ్ కూడా అంతేనండి రామనవమి రోజు ప్రత్యేకంగా పానకం పెడతారు వడపప్పు పెడతారు
ఆ
మా సైడ్ కూడా అలాగే పెడ్తారండి
ఊరంతా మెరవణి చేస్తారు రామనవమి
వినాయక చవితి బాగా జరుపుకుంటారా అండి మీ ఊర్లో
వినాయక చవితి చనా స్పెషల్
ఓకే చాలా స్పెషల్ గా జరుపుకుంటారన్నమాట
అవును ఐదు రోజు ఐదు రోజులు
ఓకే ఐదు రోజుల వినాయకుడిని జరుపుకుంటారు
ఆ ఐదు రోజులు వినాయకుడిని ఆ చేస్తారు ఆ పిల్లోలని పెద్దోళ్ళని పోటీ ఆటల పోటీలు గేమ్స్ ఇట్లాంటివన్నీ కూడా ఆడిస్ తరు వినాయక చవితి రోజు
ఓకే
భోజ్ నాలుంటాయ్
ఓకే అంటే మళ్ళీ ఐదవ రోజు నిమజ్జన రోజు ఆడుతూ పాడుతూ ఆయన్ని ఊరేగించి వదిలేసొస్తారు అవునండి మా సైడ్ గూడ లానే జరుపుకుంటే కాకపోతే మా ఊర్లో ఐదు రోజులు అక్కడ భోజనాలంటూ ఏముండదు జస్ట్ ప్రసాదం ఒకటి పెడతారు కాకపోతే వినాయకచవితైతే
లడ్డు లడ్డు ప్రసాదంగ స్పెషాలు అంటే లడ్డు ప్రసాదం వేలం గొస్తారనమాట
ఓకే అంటే కొన్ని చోట్ల అలాంటివివి చేస్తారులేండి
అవు
ఓకే అండి థ్యాంక్ యూ అండి మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదములు థ్యాంక్స్ అండి
థ్యాంక్ యూ